హ్మ హలో
హలో
హలో బాన్నారా అండి
హా బావున్నామండి మీర్ బావున్నారా అండి
మ డి ఆ ఎవ్ ఏంచేస్తున్నారు ఏం లేదండి మాకిక్కడ వర్ష చం వస్తోంది బాగా
ఔనా
ఆ చాలా కూల్గా ఉంది క్లైమేటైతే ఆ అ ఇ వర్షం వల్ల చాలా చెట్లు కింద బడిపోతాయండి అసలు ఔను
నిన్న గూడానండీ అ మార్నింగ్ అంటే మధ్యానం వర్కి చాలా ఎండ కొట్టిందండి మస్ సైడూ మాది సాయంత్రం ఆరు గంటలకి స్టాటైందండి ఒకటే గాలీ గంట సేపు చాలా వర్షమొ చ్చిందండి అవర్ షానికి చాలా చెట్లు కింద పడినాయి చాలా కొమ్మలు విరిగి పోయాయండి ఇకసలు కరెంట్ లేది ఏమి లేదండి చాలా కష్టమన్పిచ్చింది.
ఔను ఇలా ప్రమాదాలు కూడా ఐతాయండి పాపం. దారిలో వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇలా చెట్లు పడడం వల్ల
అవునవునండి అమ్మో వర్షానికి అసలు చెట్ల కింద అసలు ఉండకూడదండి చెట్లతో మనకి ఎం ఎంత ఉపయోగాలు ఉన్నాయో అంటే ఇలా వర్షం వచ్చిన సమయంలో అంత డేంజర్ కూడా ఉంటుందండి మ్ కానీ చెట్లనేటివి చాలా ఇంపార్టెంట్ కదండి మనకి అవునవ్
మన ఫ్యూచర్ లో మనం బాగుండాలండి ఇవన్నీ చేయాలి
ఆ అవునండి మీ ఇంట్లో ఉన్నాయా అండి
ఆ అవునండి మేము అన్ని చెట్ల అన్ని పెట్టాము మా కాంపౌండ్ లో బాగ ఉంటది ఇక్కడ ఎండా అనేది రాదన్నమాట బాగా నీడగా ఉంటుంది కొంచం
అవునా ఆ మాకు కూడా అండి చాలా చెట్లు ఉన్నాయండి మామిడికాయ చెట్లు ఉన్నాయి ఆ జమకాయ చె టుంది దానిమ్మ చెట్టు బత్తాయ చెట్టు నిమ్మకాయ చెట్టు సీతాఫల చెట్టు ఉంటది కదండి
అవునవును సీతాఫళం మాకు చాలా ఇష్టం అండి
ఆ అవునండి అది ఇంకా అదేందీ వి టర్లో వస్తాయి కదండి చలికాలంలో చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఇవి ఉన్నాయి
ఇంకా క ఆ సీతాఫలం జ్యూస్ కూడా చాలా బాగుంటందండి అసలు అవునండి నేను సీతాఫలం జ్యూస్ ఎలా చేయాలో చెప్ చెబ్దునా అండి
న్ని
మనం పస్ కాయలన్నీ తెచ్చుకొని నీట్ గా అన్ని వాష్ చేసుకోని పెట్టువాలన్నమాట అదంతా లోపల ఇత్తనాలు ఉంటాయి కదం
ఆహా
అవన్నీ తీసేసి నీట్గా అవి ఒక మిక్సీలోకేసుకొని ఆ కొంచెం షుగర్ యాడ్ చేసుకొని ని కుదిరితే కొంచం పాలుకున యాడ్ చేసి అంతా మిక్సీకేస్తే చ చాలా బాగుంటాందండి
అవు అేనా అండి
ఆ అంతే అండి
ఆహా చాలా సింపుల్ గా ఉంది టేస్ట్ కూడా బాగుంటదనుకుంటా
ఆ అవునండి
ఆహహా
హెల్ీగా మనకి బాగా ఉంటది అన్ని బై అయితే ఏవోవో పాడుతారు మనమే ఇంట్లో మనం చేసుకుంటే చాలా బాగుంటదండి
అవునండి మన ఇంట్లో మనం చూసుకున్నవే చాలా బాగుంటాయి మాకు కూడా అండి ఇప్పుడు మ్యాంగోస్ ఉన్నాయండి మేము అవ్వే పండి కింద పడుతున్నాయండి అంటే ఇలాంటి కెమికల్స్యూ్ చేసుకో యూజ్ చేయకుండా తింటాం కాబట్టి అలాంటివి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు జామకాయలు కూడా షుగర్ ఉన్నవాళ్ళు రోజు పరిగడుపూనె జామకాయలు తినడము
అవునవునండి ఎర్రజామకాయలు అలాంటివన్ని తింటే చాలా సప్పగా ఉంటాయి అన్నమాట అవి
ఆ అదే ఆరో అవునండి ఆరోగ్ గ్యనికి చాలా మంచిది కాబట్టి అలాంటివి తినాలండి ఇంకా మా ఇంట్లో చాలా ఇప్పుడు పూల చెట్లు కూడానండి చాలా పూల చెట్లు ఉన్నాయి కనకంబరాలు మల్లె చెట్టు ఆ అదేంది ఇంకా మందారం చెట్టు ఉంటది కదండి అవ్వి ఆ రోస్ చెట్లు ఇలా చాలా చెట్లు ఉన్నాయి మళ్ళీ మాకు నిమ్మ చెట్టు ఆ ఇలాంటివి ఉమ్ చాలా చె ఉన్నాయండి బత్తాయలు కూడా వస్తున్నాయండి జ్యూసి చేసుకుంటున్నాం అప్పుడప్పుడు మేము
ఆ ఈ ఎండాకాలంలో తాగుతూ ఉండాలి లే
ఆ అవున అవును కదా అదే అల
బయట జ్యూస్లు అన్ని తెచ్చుకున్న మనం ఇంట్లోది చేసుకొని తాగాలండి
ఆ అవునండి హెల్త్ మంచిది అయినా చెట్లు ఉంటేనే మనకి నీడ ఉ టది ఆ మళ్ళీ చెట్ల వల్ల మనకు మం చిమగా ఆక్సిజన్ వస్తది కార్బన్ డై ఆక్సైడ్ దాన్ని తీసుకొని మనకు క్సిజన్ ఇస్తాయి ఆ చెట్ల నీడల్
మెడిసిన్స్ కూడా ఇస్తాయి చెట్లా చెట్లవేవి
అవునవునండి ఇప్పుడు చూడండి మీరు ఎప్పుడైనా చూసారా పూచమ్మ అంటారు స్మాల్ ఫాక్స్ ని అది అయినప్పుడు వేప చెట్టుది వే ప్ప చెట్టు అంతా ఆకుని మిక్స్ పట్టేసి అన్ని పెడతారు కదండి
అవున్ నిజమేడి అది వేపంత రుబ్బి మనకి ఇస్తారు కూడా తినే
దాంట్లో కొంచెం పసుపు కలిపి అది అలా పెట్టుకుంటే మనకు చర్మం పైన ఉం చాలా వరకి అవన్నీ తొలగిపోతూ ఉంటాయి ఆ
చానా ఆయుర్వేదిక్ అండి చెట్లు బాగా
అవును అవునండి మళ్ళీ మీక్ తెలుసా అండి ఇప్పుడిది యూకలిప్టర్స్ ట్రీస్ అంటారండి వాటిని తెలుగులో ఏమంటారు నాకు
ఓ కలమంద
కాదు కాదండి కలబంద అంటే అలోవేర గదా అది జుట్టుకు గాని ఇవ్విటి అన్నిటి కి పెట్టుకుంటారు ఆ నీలగిరి అంటారండి తెలుగులో నీలగిరి చెట్లంటారండి అయితే అవి ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి జలుబు చేసినా తగ్గొచ్చినా మళ్ళీ తల నొప్పి వచ్చిన ఫీవర్ వచ్చినా కూడా ఏం చేస్ సరంటే ఈ నీలగిరాకుడ ఉంటది కదండి ఇప్పుడు మనం స్నానం చేస్తాం కదా వాటర్ వెడి చేసుకుంటాం కదండి ఆ వేడిలతో స్నానం చేస్తామదయితే ఈ ఆకుల్ని దాంట్లో వేస్తారండి
అవునండి మా సైడ్ కూడా దాంట్లో తీసుకొని కాగబెట్టి వాటర్ పోసుకుంటారు
అవున అవును పోసుకుంటే మనకి ఇప్పుడు బాడీ పెయిన్స్ ఉన్నా కూడా చాలా రిలీఫ్ అయిపోతది మళ్ళీ జలుబు దగ్గు తల నొప్పి ఉన్నా ఇవన్నీ
ఒకప్పుడు మా నానమ్మ వాళ్ళంతా అలాగే చేసేవాళ్ళండి
ఆ అవునండి ఇప్పుడు మళ్ళీ మెయిన్ గా డెలివరీ అయిన అమ్మాయిలకి కూడా ఎందుకంటే వాళ్ళకి అప్పుడు చాలా పెన్స్ ఉంటాయి కాబట్టి ఈ నీళ్ళతో స్నానం పోసినా కూడా వాళ్ళ చాలా పెయిన్స్ పోతాయని ఇలా అంటిే చెట్లు మనకి ఆయుర్వ వేదిక ఇలాగా చాలా ఉపయోగపడతాయి అన్నట్టు
అవునండి
ఆ
చాలా యూజ్ అండి మనం ఎప్పుడే కాని చేట్లని నరికివేయ కూడదు మనకడ్డం అని తీసేయకూడదు
అవునండి
వాటిని అలాగే కాపాడుతూ ఉండాలి బాగా రోజు నీళ్లు పోసి
అవునవునండి
మీరు ఇవన్నీ వేస్
ఆ వేస్తామండి అంటే మా ఇంట్లో గేదెలు ఉన్నాయండి ఆ ఆ అదే ఆ ఆయుర్వేదం మేము వాడుతామండి చెట్లకి అంటే పది రోజులకు ఒకసారి అలా వేయడం వల్ల చెట్లు మంచిగా పెరుగుతాయి
అవునండి తగినంత మాత్రమే వేయాలండి మళ్ళీ ఎక్కువ వేస్తే చెట్లు చనిపోతాయి
కూడానండి ఎక్కువగా పెడితే వాటికి నీదు చెదలొచ్చి చెట్టు మురిగిపోవడం చెట్టు చనిపోవడం డం అలా జరుగుద్ది కదండి
ఆ అవునండి
తేనే వేయాలండి అవునండి
ఆ ఇంకా మనకి తెలియనివి ఇంకా చనా ఉన్నాయం అవి చెట్ల నుంచి చాలా వస్తది
అవునవునండి చాలా ఇంకా మనకు తెలిసింది తక్కువ చెట్ల వల్ల ఉపయోగాలు అన్నిీ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి మళ్ళీ నాకు అనిపిస్తదేదం అ ఇప్పుడు మనం పల్ల చెట్లు పెడితేనైతే ఆ మనము పక్షులకు కూడా ఆహారం ఇచ్చిన వాళ్ళం అవుతాం కదండి మనకి మనమే కాదు మనం అవిటిని తెంపుకొని మనం తినొచ్చు ప క్షులు కూడా వచ్చి చెట్టుపోన వాలీ అవి కూడా తినొచ్చు కదండి అలా మ్ అలా పండ్ల చెట్లను పెట్టడం వలన మనము ఇండైరెక్ట్ గా పక్షులకు కూడా ఆహారం ఇచ్చిన వాళ్ళమౌ
ఆ మనం ఇలా అడవుల్లోకి వెళ్తే చాలా ఆ ఆహారాలు దొరుకుతాయన్నమాట బాగా హైజీనిక్ గా ఉండేటివి
అవును
ఇట్లా బయట మనం కొనుక్కోవడం అల్ల కెమికల్స్ అన్ని ఉంటాయండి దానిండా
అవునవునండి కానీ ఇప్పుడు అవునవునండి కానీ ఇప్పుడు ఆ ఏంటండి ఈ చెట్లలను నరకడం వలన కోతులే కనివ్వండి అడవిలో ఉన్న చాలా జంతువులు ఇప్పుడే ఇప్పుడు ఇంట్లోకి రావడం వల్ల జరుగుతుందండి
అవునవునండి
ఎందుకంటే అదంతా అసలు మన వల్లనేనండి
ఆ అవును అందరం కలిసి మనం చె ట్లని నాటి బాగా పెం ఉంచాలండి దాన్ని అందరం ఒక మాట మీద ఉండి బాగా చేయాలి చెట్లు అనేటివి
అవునవునండి ఇప్పుడు ఇంకా వచ్చేది వర్షకాలం కా బట్టి ఖచ్చితంగా మనం రో అంటే వారానికి ఒక్క ఒక్క మొక్కనైనా నాటడానికి మళ్ళీ కుటుంబంలో ఉన్న కుటుంబంలో ఏమైనా స్పెషల్స్ అంటే బర్త్ డేసే కానీ యానివర్ సరిక్ కానీ అప్పుడు వచ్చినప్పుడు ఒక మొక్కకి ప్రాణం పో పోయడం వలన ఆ మనము మంచిది ఒక అదేంది పర్యావరణాన్ని కూడా రక్షించిన వాళ్ళం మౌతాం కదండి
అవును మనకలాగే ఒక గుర్తు కూడా బాగా ఉంటది మనం ఏదన్నా స్పెషల్ రోజు చేస్తే దాన్ని అలాగే దాని మీ నున్న ఇష్టంతో మనం ఆ చెట్లను కూడా బాగా చూసుకుంటామం
అవునవునండి అట్లా చేస్తే ఇంకా ఏంటంటే ఆ చెట్టు పైన మనకి బాగా ఎమోషనల్ గాగా ఆ కనెక్ట్ అవుత అవునవునండి
అవునండి
మ్
ఆ ఇలాంటివి చాలా ఉన్నాయి కాబట్టి మనం తెలియగానే అవి చెట్లు నాటితే మనకు బాగా ఉపయోగం అండి
అవునవునండి నేను కూడా రీసెంట్ గా అవకాడో చెట్టు నాటానండి అంటే మార్కెట్ అనేసి ఒక కాయను తెచ్చనండి జ్యూస్ చేసుకుందామని అయితే దాంట్లో సిడో చిందండి చీడెందుకు అట్లా వట్టిగా పడేయడం అని దంన్ని పొట్టంతా తీసేసి భూమిలో పెట్టానండి అయి టే వార్ అంటే నాలుగు వారాల తర్వాత రెండు ఆకులతోని ట చిన్నగా మొలకొచ్చింది
ఓహో మీకు చాలా సంతోషంగా ఉండింటది కదా
ఆ అవునండి చాలా సంతోషంగా అనిపించింది ఇప్పుడు ఒక ఒక ఒక ఫీట అంతా అయిందండి ఆ కాకపోతే కాయలు కాయాలంటే ఇంకా మూడు సంవత్సరాలు పట్టుదంట దానికి
అవునులేండి ఒక పెద్దగా అయితే చాలు ఎన్ని సంవత్సరాలకైనా కానివ్వండి మనకి చెట్లు ఉండాలి
అవునండి ఇప్పుడు చాలా రేటుగా ఉందండి అవకడో చెట్టుకాయ్ అవకాడో పండుకైతే వన్ వంద రూపాయలకి ఒక కాయండి దానికి
ఓహో
మ్
మెయిలు అండి బాగా
ఆ అవునండి
ఆ
అ
ఓకే అండి బాయ్ అండి
అ ఓకే అండి బాయ్ అండి
స్